రా
ఏ ఇంటికి వచ్చిన
దీవేనా ఎప్పుడు పోయినవు
ఆ పది నిమిషాలయితానట్టుంది
అవునా మరి రూమ్లున్నావేమో అని రూమ్ లో చూత్తే రూమ్ లో లెవ్వు ఎప్పుడు పోయినావా అని చూత్తన
వచ్చిన అదే
ఆహా అయిపోయినాయా ఎగ్జామ్స్
ఆ అయిపోయినాయి కాని ఒక్కటి పోస్ట్ పోన్ అయిన దాని సంగతే ఏం తెలుత్తలేదు
ఎప్పుడు పెడుతురంట మరీ
మేమ్ నాలుగో తారీఖు అన్నర మర
నాలుక్కా
ఆ నాలుక్కన్నరుగన ఆరోజు స్ట్రిట్ చేత్తరో లూజ్ చేత్తరో మళ్ళా పోయినంక
అ లేవాజ రాసినవ మరియు
ఆ ఇగ అన్ని కొద్దిగా లూజ్ అయినాయి కొన్ని టైట్ అయినాయి మాక్సిమం అయితే ఈసారి రాసిన వరకు కొన్ని వెళ్తాయి
ఆ
ఇక నిన్న మొన్న స్ట్రిక్ట్యేషన్కయి ఈ కొద్ది ఎలాకట్లు
అవునా
ఊ
ఇది నాలుగ తారీఖు వెడతార అయితే నాలు నాలుగు తారీకు పెడతారు నాలుగు పెడితే అంత ఇయిపోతది ఫోర్త్ సేమ్మా ఇది ఆ ఫోర్త్ సేమ్ ఊహు ఇంగ అయిపోతే ఇంటికేనా మళ్ళా ఆ
ఏవ్ ఊల్లె సిగ్నలే వత్తలేదేందయ్య ఫైవ్ జి
ఫైవ్ జి రాదురా మన ఊర్లే అసలే ఫైవ్ జి అది టవర్లు ఎయిర్టెల్ ఏసీలు జియో ఏసీలు గాని వాటికి ఫైవ్ జీ చిప్ యాడ్ ఇయ్యాలె
నీ యవ్వా ఎందుకేసిల్లు దండగ.
ఆ టవర్కు ఫైవ్ జీది ఏదో పెడతారాంట అది పెట్టలేరు అది ఫోర్ జి మాత్రే వస్తది మనుల్లో ఈగ. టవర్లు ఉన్న కూడా టవర్ ఇంటికి వచ్చిన బోర్ కోడుతాది సినిమా చూద్దాం అన్న హ్మ్ నెట్ మొత్తం. ఏయ్.
ఆవ్ పొ పొద్దున పది గంటలకు కొడుతుంది నెట్టు.
నీయవ్వ నేను మూడు వందల యాభైతే ఆ ఇరవై ఎనిమిది రోజులు వస్తాంది అదేటి జరిపోతలేదు పైసలు నెల నెలలకు మూడు వందల యాభై కడతాను కాని మూడు నెలలకు డైరెక్ట్ తొమ్మిది వంద. ఈగ హ్మ్ ఆ టు జిబీ ప్లస్ ట్వంటీ జిబీ ఎక్స్ ట్రా వొత్తాది. ఆ మళ్ళీ. ఇటు ఎన్ని ఆరు రోజులు ఎక్కువత్తద
ఆ
నూట యాభై రూపాయలు సేఫ్ అయితాయి. సు స్. ఉ అందుకనే ఇగ తొమ్మిది వందలది రీఛార్జ్ చేసుకున్నా.
ఈ నా దంటే రీచార్జ్ చేపించిన మా డాడీ దానికి హస్ఫడ్ పెడితే మా చెల్లె చుతానే కతం నేను మా చెల్లె ఇద్దరు రీల్స్ లేపితే కతం ఏమటే ఎడుస్తాది.
అర్ద గంటల ఒడుస్తాది. అర్ద గంట కూడా రాదు రెండు సెల్లులా చూస్తేగాని.
ఈగో ఇగ కొత్త సెల్ కొన్న ఇది పడువడ్డది ఏమటే హ్యాంగ్ అయితాది ఏంది దీని సంగతి.
ఏం పోన్ అది.
రెడ్మి థర్టీను.
ఓ వెస్ట్గా కొన్నవు గారానే
వస్థాబ్
ఆ పన్నెండు వేలు పన్నెండు వేలు అంటే అది రియల్ మీ మంచిగా ఉండే రా రియల్ మీ ఉండే వివోలుండే వాళ్ళ తీసుకు. ఉంటే కొంచెం ఫోన్లు ఆగుతాయి ఏ బతుకమ్మ అప్పుడు ఆఫర్ ఉన్నాయ్ అని కొన్నా అసలు ప్రైజ్ ఎంతుండే.
అసల్ ప్రైజ్ ఇరవై ఉండే
నువ్వు అప్పుడే బతుకమ్మ అప్పుడే ఇరవై వేలు అంటే మంచిగా రియల్మీలా రియల్మీ ఫోర్టీను థర్టీను ఫిఫ్టీను ఉండే.
ఇది మోటో కొందాం అనుకున్నా
మోటోలు కూడా బాగానే ఉన్నాయి అవి తీసుకున్నా అయిపోయిది రెడ్మీలు ఫెయిల్ అయితనయ్
ఇది కొంచెం ఫ్యూచర్ లో మంచిగా ఎక్కువ ఉన్నాయన్ తీసుకున్నా
ఆ హా క్యామ్ ఎంత
న్నాట్ ఎడు
ఫోటోలు మంచి గొత్తయా
ఫోటోలు మంచిగానే వత్తయి గానీ అప్పుడప్పుడు కొద్దిగా మంచిగరావ్ ఇది నైట్ అయితే డోకా శని ఎం త్త శీకట్లైనా మంచిగొత్తయ్ మొత్తం లైట్లు మొత్ త్తం ఆఫ్ జేసినా మస్తు వత్తది
ఆహా
మ్మ్ ఫ్లాష్ ఆన్ చేసి మొత్తం గబ్బు శీకట్లా తీసినా మంచిగత్తది
ఎక్కడున్నావ్ మరి ఇపుడు
ఈ అట్లా నడస్కొం నడస్కొంట ఇట్ వత్తాను ఇగ ఇటు బడికేలి
క్రికెట్ ఆడతాల్ల ఆడా
ఏమో ఆడతామన్నారు ఈ కోతులున్నాయ్ ఈడ పడబడి ఎట్టరావాళ్నో ఏమో మంద మంద ఉన్నాయ్
సిన్నగ పో మీద వడ గాలె
ఏమోని ఆ ఓ గో గీ ఎండగాత్త చల్లబడ్డాయిగ వెళ్ళినయ్
నీగు నాలుగో తారీఖు ఎగ్జామ రా
ఆ
నాకు మూడో తారీఖు ఉన్నది నాది కూడా అయిపోతే నేను కూడా ఇంటికి వస్తాను నాలుగో తారీఖు ఇద్దరం కలుచుకోదాం నీది అయిపేయినాంక
ఆ నాలుగో తారీఖు నేను వత్తే పోవుడు వచ్చుడే ఉన్నది నాది రెండు రోజులు
ఆహా నాది ఆర్మీది అయాన్ డిజిటల్ ల్లో వడ్డది ఎగ్జామ్ ఎట్లుంటది
ఎగ్జామేగా అది కంప్యూటర్ బేసేగ
ఆ ఆ
ఇగ ఇరవై క్వశ్చన్లు మొత్తం ఐదు సబ్జెక్ట్లు ఏమో ఉంటాయి గ
నెగిటివ్ లేవు కాని అన్ని వెట్టి రావాలె
ఆ నెగిటివ్ లేకపోతే అన్ని వెట్టినా అడ్డిగుడ్డి పెట్టినా కలుత్తాయ్
ఆ ఆఆ
కొద్దిగ సూసుకో పెట్టరాదు
ఓకే ప్రాక్టీస్ చేసినా దీనికి ప్రిపేర్ అయినా గానీ ఇస్ దీనికి కూడా అవే క్వశ్చన్లు వస్తాయ
ఏ ఇంకా ఈజీ ఉంటాయి దీనికి అడ్ని మరుకు
ఆ ఇంకా జీడీకి తక్కువ ఉంటది అప్పుడు టెక్నికల్ రాసిన అదే క్వాలిఫై అయినా జీడీ క్వాలిఫై కాలేగాని
ఆ ఈ అగ్నివీరు తక్కువనే ఉండదు
అదే అదే
హ్మ్
ఎన్ని కొషన్లు మొత్తం
మొత్తం వంద క్వశ్చన్ నట్టుంది
వంద కోశన్లు టైమ్ ఎంత గంటనా
ఆ గంట క్వశ్చన్ కి రెండు మార్కులు
రెండు మార్కులా
ఆ
కవుద కొంచం స్పీడ్ చేయాలిగా
స్పీడ్ చేయాలే గంటసేపట్ల
మొన్న ఎస్ ఎస్ సి జీడి ఏమైందంటే అన్ని ప్రాక్టీస్ చేసుకొని పోయినా మంచిగనే
ఆ
అడిపోయినాంక రీజనింగ్ కుక్క దానికే థర్టీ ఫైవ్ మినిట్స్ పట్టిందిరా అల్లొకా పద ఆరు పది ఏడు బెటిిన
ఓ మరి నేను ఒక్క క్వశ్చన్ అర్ధ గంట చదివిన
మ్మ్ పదిహేనళ్ల బరాబరి రైడ్ అయితాయి
మ్మ్
ఆ మ్యాస్ లో ఒక నాలుగు నుంచిళ్లే ఐదు రైట్ అయితాయి మ్మ్ దిన్ ట్లే ఇంగ్లీష్లా మూడు నాలుగు బెట్టిన బరాబరి
ఆ
మ్మ్ నియాయే జనరల్ నాలెడ్జ్లా ఐదు వత్తయి అన్ని కలిపి ఇరవై ఐదు నుంచెల్లి ము పోయవారు గో రైట్ అయితాయి
మ్మ్ రెండు మార్కులా మూడు మార్కులా
రెండు మార్కులు యాభై అరవై మార్కులు వత్తయనేవి క్వాలిఫై అయితన్నావు గా
మల్ల కట్టాఫ్ ఉన్నాయ మరి
కట్టా ఫ్ ఉంటది గదా
ఆ జేడీ యాక్టివ్
ఉంటది ఉంటది
జీరో పాయింట్ ఫై యావ్ జీరో పాయింట్ టూ ఫైయ
జీరో పాయింట్ టూ ఫైవ్
టూ ఫైవ్ అంటే నాలుగు వోతే ఒక్క మార్క్
ఆ నాలుగు రాంగు పోతే ఒక్క మార్కు కానీ ఒకటి రైట్ అయితే రెండు మార్కులు వత్తయ్
ఆ
అదే నాలుగు రాంగు పోతే జీరో పాయింట్ ట్వంటీ ఫైవ్ ఒక్క మార్కే పోతదిక అంతే
అదే
మ్మ్
ఏన్ని ఇంగూరు రాసిన వత్తే దేవునిదయ ఈసారి అడ్డివిడ్డి పెట్టి వచ్చినా నేను
మ్ అరవై యాభై ఆర్ ఇరవై మార్కులు అంటే మీ యాల క్కుల ఒక పది పదిహేను రైట్ అయినయ్ అనుకో
ఆ
అయ్యో ముప్పై మార్కులు వేసుకున్నా అరవై తొంభై పోయినా నెగిటివ్లా ఇంకో పది పదిహేను మార్కులు పోయినా డెబ్బై ఏడు వెేల్ తయ్
ఈ ఊల్లోలగ్ తెలవద్దే మనం రాసేది ఏవో నేను గీ ఎన్సిసి పోయినాకైతే నేమో జాబ్ వచ్చింది అంటాళ్ళు
ఎప్పుడు
ఓ జావొచ్చె డ్యూటీ ఎక్కడ అని అడుగుతాళ్లు ఒక్కొక్కళ్లు
ఆ
ఏవో డ్యూటీ ఎక్కడిదె నేను కాలేజ్ డిగ్రీ ఎత్తాన అల్ల ఎన్సిసి ఎత్తాన క్యాంప్ వోనాని జెప్తాను ఇగ
ఇంగ అప్పుడు మనం ఆర్మీ ర్యాలీకి వోతిం గదా
ఆ
అప్పుడు నన్ను కూడా నేను ర్యాలీకే ర్యాలీ అయిపోలేదు జాబ్ వచ్చిందంట జాబ్ వచ్చిందంట అని ఊల్లి అందరు అంటరంట నీయవ్వ అది కాలు వే రన్నింగే వాళ్ళు వేగాలె
మ్మ్ నా దరిద్రం ఏందంటే ఫస్ట్ ఎగ్జామ్ క్వాలిఫై అయినందుకు పార్టీ ఇచ్చినందుకు ఇప్పుడు కలిసింది మొత్తం
ఆహ
ఏ అనసరంగా ఇచ్చిన అనిపిచ్చింది ఆ రోజు అన్ని వెళ్ళినాంక ఇచ్చిన ఒక లెక్కుండు
అంతేగా అన్ని వెళ్లినాంగిత్తే మంచి గుంటది
ఇగ అప్పుడు ఫస్టు ఫస్ట్ ఎగ్జామ్ రాసినా గదా క్వాలిఫై అయినా గదా ఇగ వొత్తుత్తే అనుకున్నా
ఏది ఆర్మీదేనా
ఆ
ఎవళ్లు కాలేద అప్పుడు
ఇగ అప్పుడు ఎవ్వళు కాలే అంటే ఐల్లు నలుగురు ఐదుగురు ఐల్లు మనతోటొళ్లు ఏదొ ఇక్కడ మా ప్లాంట్ కాడ కూస్సుంటాం గదా ఇ మనలు ఇయ్యవా ఇయ్యవా అంటే ఇగ ఇచ
హహ
అ అట్లా మోసం అయది
అహ కొతుల సౌండ్ అతంది భాగున్న వున్నాయ్గ
హా ఉన్నాయి
దురమ్బో మరయి కర్ రోగలే
ఎం కరుతాయి ఇగ
ఇప్పుడు సల వడే ఎలినాయ్ ఇ వాటికి ఎండకు ఏడ వంటానియో ఏమో చెట్ల మీద ఆ జసా అ ఏ ఏం కాద ఏం కాదా ఆ అంతే అవి వాటికి ఇక తిండి దొరకదు ఏం దొరకదు ఇప్పుడు ఏమి ఉండవుగా
ఆ
ఇట్లా నిండిపోతానే ఈ చింతాపలకాయలు ఉండవు ఏమి ఉండవు ఈ ఇండ్లలల తిరుగుతాయి ఇక
అదే
ఊమ్ ఉ సారలే మర క్రికట్ అడకపో ఇగ
ఆ
ఆ ఎప్పుడు ఎల్లుండి వత్తవు కదా
వత్తా వత్తా
వచ్చినాక నాకు ఫోన్ చే ఇద్దరం కలిసిపోదాం ఇంటికి సరే మరి ఉంటానా